హ్మ్ ఏముంది బ్రో చెప్పాలి మీరే చెప్తాలి కదా అది పంట గురించి ఏదో పామాయిల్ అనేసి
మ్ మ్ పామయిలనే మా సైడ్ ఎలా ఉంది అంటే
హ్మ్
ఎలా ఉంది అంటే మా సైడ్ ఇప్పుడు ట్రీస్ స్ట్రెయిటుగ పెరుగుతాయి తెలుసా మీకు ఇప్పుడు ఆ సోకేస్ ట్రీస్ అంటారు.
ఆ షేప్ ఆహా తెలుసు బ్రో
అట్ల పెరుగుతయ్.
ఆహా! అలా పెరిగిన తర్వాత మరీ అవి
అట్లా స్ట్రేట్గానే ఉంటాయ్. ఫోన్ ఇప్పుడే ఛార్జింగ్ పెట్టిన ఏమో బ్బా
ఛార్జింగ్ అయిపోయిందా ఫోన్లా
ఆ
ఛార్జింగ్ పెట్టుకుంటన్న బ్రో ఫోన్లా
నేను తర్వాత చెస్తా ఆగి అండి కొంచెం
కట్ చెయద్దిగా బ్రో
ఆ మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు ఒక్క నిమిషము లైన్లో ఉండండి.
అట్లే లైన్తా కామ్గా ఉండద్ది కదా బ్రో
హలో
ఆ చెప్పండి బ్రో
చె